ఆ హలో ఏమో రింగ్ సౌండ్ కూడా వినపళ్లేదు కదా అని చూస్తు చూస్తాన్న
అవునా నాకు ఇంత ముందాకా వినపళ్ళ నేను ఎ ఎత్తిన తొందరగనే ఎత్తినా గానీ
హ అదే సౌండ్ విన వాళ్ళు అసలు ఏంది రాట్లేదు ఏంది సౌండ్ అనుకుంటాన నేను
ఆహా
ఉ
ఇంకా ఏం చేస్తాను టీవీ చూస్ ఇవా నువ్వు
టీ వి చూడను తలకాయ నొత్తది నాకు టీ వి చూస్తనే ఇక
ఇగ మరి ఫోన్ లు వస్తే
ఫోన్ కూడా చూడను మరి సే
అవునా
ఫోన్ చూడండి టీవీ చూడండి ఏమన్నా డేటా ఉంటా ఉంటే టే ఇక ఉన్నరిగా వచ్చి వాళ్ళే కథం చేతారు ఇక
హ
ఎప్పుడో ఒకసారి ఒక ఐదు నిమిషాలు చూత్తా కాని చూసినా కూడా నాకు అంత తలకాయి నొచ్చినట్టుయితది. ఆ టీవీ చూడను, సెల్ చూడను, నిద్ర కూడా పోను నేను. కాకుంటే గిట్లనే ఉంటా గిట్లనే కూస్ కూర్చంటా ఇట్లనే కూర్చుంటా కొద్దీసేపు పండుకుంటా కొద్దీసేపు అటు ఇటు తిరుగుతా అంతే ఇక
అట్లాగే టైమ్ అటు ఇటు గడిపి ంటద పిల్లలు వస్తారు వంట చేసి మళ్ళా వండుకోబెడితే అయిపోతది
ఉండడం నాకు మంచినే అనిపిస్తది
ఉ నాకు కూడా అలవాటు ఒకలం ఉండడం
పుట్టినట్టు అట్లా ఏం అనిపియదు నాకు ప్రశాంతంగా అనిపిస్తది అంత్ తేగా
అవునక్క అసలు నేను కూడా మా ఊరిక వెళ్ళిిన్ అనుకొ ఒక్కదనే ఉంటా ఎవరన్నా వచ్చి మాట్లాడితేనే మాట్లాడతా అసలు బయటికి కూడా పోను
హ్మ్ ఇక మా ఇంటి దగ్గర ఉంటే కూడా నాకు అట్నే తెలుసా నేను మా అమ్మే ఉంటామ్ మా ఇంటికి ఎవరు అచ్చంగా రానే రారు ఇగ మ్ ఇక మేమిద్దరమే మాట్లాడుకుంటాం మేమి ఇద్దరమే ఉంటాం ఎప్పుడుో ఎవరన్న ఒకరు వచ్చిరనుకో కో బయట మాట్లాడ్ బయట నుంచి బయటకే పోతారు వాళ్ళు ఇగ అంతే ఇగ ఇంక మేమ్ వచ్చాం ఇప్పుడైతే ఇంగ అసలు ఎవరుూ రారు ఇంక మేం పో థర్టీగా ఆయనతో కూడా ఇక మామ్మతో మాట్లాడుకుంటూనే ఇక టైం పాసు ఫోన్ చేయడం కూడా ఆమెకు చేసి మాట్లాడతాను నేను అంతే ఇగ
అంతే ఏ వామ్ మోకా చేసుకుంటాం ఏదన్నా అద్ చే చెప్పడం ఇది చెప్పడం ఏదోటి ఇట్ల ఇట్ల అయితుంది అట్ల అవుతుంది అని
నిజంగా నా కూడాడ అట్లనే ఆ ఊరి మీద ముచ్చట్ల అన్నీ చెప్పుతాది ఆ హా అదే అదే వాళ్ళు ఇట్లనే వీళ్ళట్లనే అబ్బాయి అద పలనోళ్ళు చనిపోయిరే వాళ్ళు అటు పోయిరు వీళ్ళు ఇటు పోయిరు అని చెప్తది
ఆహా ఆహా ఉమ్ బనే తిన్నావా మరి
తిన్న
హ్మ్
నువ్వు ఏంకూర మీది అస్సలు
ఇ ఇడ్లీ టిఫిన్ ఇద్ ఇప్పుడు తినిలే ఇంకా మధ్యానం మల్లా తినలీ ఆ లంచ్
ఓ మధ్యానం ఎన్ని గంటలకు తింటావ్ టూవెల్ థర్టీ నా వన్ ఆ
వన్ వన్ టూ అవుతుది అట్లా తింటా
ఆహా
ఉ
ఈ మీకు హాాలిడేస్ ఉండావా ఇప్పుడు ఇగ
ఏ హాలిడేస్ ఉండవు గాది ఒకక రోజే సరే మొక్క
కిత్ ర ఇయరా మామూలుగా ఇగ
ఇగ మాములుగా అంటే ఒక శనివారం ఆదివారం కూడా క్లాస్ ఉండదు శనివారం ఆదివారం హాలిడే అన్నట్టే
ఉహు మీకెండాకాలం అన్ని రోజులు కూడా ఉంటంది ఏయిగా
ఉ అంత అంతా ఇది ఎప్పుడైనా ఉంటది
ఆ
ఇప్పటికి చదుగువుతనే ఉండాలి ఒక్క రోజు ఎనిమిది గంటలు చదువుతా
చదువుకోవాలి మరి ఏం చెప్ మత్తమ్ మరి చదువుతా చూసిన చదివే ఇక మన జీవితంలో ముఖ్యమైనద కదా ఎందుకంటే మరి మన జీవితాన్ని చేసేది ఏడు ఒకటె ఇగ
అవున అక్కయి ఇప్పుడు మళ్ళా పెళ్ళి చేేసుకుంటే మళ్ళా నని ఆడుగా ఉతాది అంత ఇదంతా కథ కన్నా
మరి ఇప్పుడు నీకు అట్లా చదివుపిచ్చ ఇప్పుడు అమ్మ వాళ్ళ నిన్ను అట్లా చదువుకో మని అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా నీకు కాబట్టికి నీకేం అనిపించట్లేదు
ఉమ్ అందుకేనే ఇక వాళ్ళని ఒక అమ్మ వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో ఉంచి ఉంచాలి అని అనుకుంటున్నా
ఉ అంతే కదా ఇప్పుడు మామూలుగా మనము ఇట్లా డబ్బున్న ఇప్పుడు మామూలుగా మనం చదువుకుంటే ఎంత గౌరవం తెలుసా డబ్బున్నోడుకంటే చదువుకున్నోడికే ఎక్కువ గౌరవం డబ్బుండి చదువుకోకుంటే ఏం లాభంని చెప్ప
అంతే
ఆ ఇప్పుడు మామూలు ఒక మధ్య తరగతి నుండి వచ్చినోడు ఇక మంచిగా చదువుకుని వాడు కలెక్టర్ అయింది అనుకో ఎంత పైసలు ఉన్నాడు కూడా వచ్చి వాళ దగ్గరకి వచ్చి దండం పెట్టకుండా అయితే తప్పదు కదా
అవును తప్పదు కానీ ఎంతైనా లే వందరి క ఇట్లా ఇంట్రెస్ట్ ఉండాలి కొందరికి ఇంట్రెస్ట్ ఉంటా చాల వాళ్ళే మంచిగ ఒక పొజిషన్ లో ఉ
అవును నిజంగా ఉన్నోడికి ఉండదు లేనోడికే ఉంటది కష్టపడి చదువుకోవాలి నేను నేను ఈ పని చేయ్యాలి ఆ పని చేయాలి ఇంత చదువుకుంటేనే కదా ఇలాంటి ఉద్యోగం వచ్చేది నేను తలెత్తుకొని బతికేది ఒక చే ఒకరి దగ్గర చేయి చాపకుండా బ బ్రతకాలంటే మనం చదువుకోవాలి అంతే ఇక
అవునవును
మరి నిజంగానే కదా ఎవరిని ఎవరి దగ్గర అయినా కూడా మనం తలెత్తుండాలన్నా మన గౌరవం దక్కాలన్నా కూడా ఏం చేయాలన్నా మనం చదువుకుంటేనే అది సాధ్యమవుతుంది
అంతే అక్క లేకపోతే మరి చాలా కష్టం వాళ్ళు వీళ్ళు సూటు పోటు మాటలతోని ఊకే గుచ్చుతా ఉంటరు ఏదో ఒకటి అనడం ఇంత చదువు చదివి కద ఏం చేస్తలేవు అని అట్లా
అవును ఉమ్
ఆ సక్కగా పెళ్ళిజేయక ఎందుకు చదివిస్తాళ్ళు అని ఇట్ల అంటారు అటు చదివిచ్చిన ప్రాబ్లమే ఉన్నది చదివియకపోయినా ప్రాబ్లెమ్
ఇంకా ఆడోళ్ళ ఇంకా ఆడవాళ్ళని ఎ ఎక్కువ అంటరు తెలుసా ఆ మొగ వాళ్ళయితే వాళ్ళకే ఉన్నది వాళ్ళు చదువుకుంటరు వాళ్ళు ఉద్యోగం చేస్తరు ఆడోళ్లు బయటికి పోతరా చదువుకొని ఏం చేస్తరు వాళ్ళకి పెళ్ళి తప్ప ఏమున్నది పోయి టికీ పోయి ఏం చేయాల వాళ్ళు అని అంటరు
చులకన గా చూస్తారు చదవాలి వాళ్ళని చులకనగా చూడొద్దు అని మనం చదువుకొని మంచిగ ఇట్లా ఒక పొజిషన్ లో ఉండి ఇప్పుడు వాళ్ళని దెబ్బకొట్ ట్టాలా అప్పుడు మనకి వ్యాల్యూ అనేది ఉంటది లేకపోతే ఇట్లనే ఉంటే అదంతే ఎంత మీ పిల్లలకి కూడా మంచిష కాదు
ఇప్పుడు మేము మేము అనుకునే ఆలోచించేది కూడా గదే మరి నేను చదువుకున్నా నేను డిగ్రీ అయిపోయింది కదా నేను చదువుకు చదువుకోవాలన్నా కూడా చదువుకునే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు కంటే వాళ్ళని చూసుకోకుండా తప్పదు నేను వాళ్ని వదిలేసి ఏటేటు పోలేను ఒకరి మీద వదిలేసి ఒకరి న మమ్మీ మాత్రం పోవాలంటే నా వల్ల కాదది ఇక ఈనె ఎట్ల తెల్సా స ఈయననేమో బస్సు తోలుతడు ఇప్పుడు పిల్లలు పోయే స్కూల్ పోయే బస్సు తోలుతడు అయితే పిల్లలకిద్దరికీ ఫ్రీ అన్నమాట బస్ తోలడం వల్ల మౌబాదులో అయితే ఇక వాళ్ళకి ఫ్రీ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత ఒక ఆయననేమో రెండో తరగతి ఒక ఆయననేమో నాలుగో తరగతి వాళ్ళు పదో తరగతి వచ్చేంత వరకు వాళ్ళకి ఫ్రీ అనే అట్లా రాపిచుకున అన్నమాట
ఆహ
లక్ష రూపాయలు అవుతన్నయి తెలుసా ఖర్చు మామూలుగా వాళ్ళ ఫీజులయినా వాళ్ళ ఏ దేనా సరే
ఉహు అంతే ఇక ఇప్పుడు లక్షలు లక్షలు కడతా ఉల స్కూల్లాల్
ఎందుకంటే ఇక ఈయన ఇప్పుడు మామూలుగా మే అంతకన్నా చదువుకోకున్నా కూడా మా పిల్లల్నియినా మంచిగా చదువుపియాలా అన్నట్టు ఇక ఆయన ఉద్దేశం ఎనే కాట్లేదు కానీ మా పిల్లలు మంచిది అవుతారా మేము ఎంతగానని చేసినా కూడా
అంతే అట్లనే చదవాల మనం
వాళ్ మంచి వచ్చ చదువు చదువుతారు మళ్ళా ఏదంటే అది అని అంటేనే ఈయన ఏదంటే అది తీసుకొస్తాడు కానీ నేనమో తేని అన అట్లా అట్లనే అలవాటు అయిపోచ్చ ఇస్తుని అంతే కదా ఏదంటా తీసుకొని వస్తే మన దగ్గర ఉంటే ఒకసారి
ఒక్కొక్కసారి ఉండవు అప్పుడు కూడా ఏడుస్తారు అప్పుడు కూడా కావాలి అని అంటే ఆ
ఇక అట్లాననే ఇక నేనేమో వద్ద అని చెప్తా ఉంట ఇక ఆయన ఏమో తెత్తాడు తెచ్చినా కూడా నేను చెప్తా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చిండు తర్వాత ఇప్పుడు నేను అడిగిన అనుకో డబ్బులు లేవ అన్నప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండాలి లేదంట అట్లా అడగొద్దు అనంటే సరేలే మమ్మీ అంటారు ఇక
అర్ధం చేసుకుంటేం కదా అర్ధం చేసుకోకపోతున్నాయి కష్ట త కొందరు అర్థం చేసుకుంటారు అక్క ఇక కొందరు అర్థం చేసుకుంటారు కానీ కొందరు అర్థం చేసుకోని
అంత కదా
ఎట్లా అయినా మీ వాళ్ళని కూడా ఇ పెద్ద పెద్ద చదువులు చెపి కొంచెం ఒక మంచి పెద్ద సేర్షట్ల ఉల పోతే ఏదైనా
అబ్బో ఆయన అంటాడు తెలుసా పెద్ద అయన అంటాడు నేను మమ్మీ మీ డాక్టర్ నైతే అన్న్రడు చిన్నయందేమో నేను పోలీసు స్నేహతా అని చెప్ప
మరి ఇంకేసార్లు చదువిడి అసలు నా కూడా డాక్టర్ అనే ఆలోచన ఉండేక కానీ అప్పుడు ఎగ్జామ్ రాద్దాము అనే టైంకి డాడీ అనిపోయిడుో అట్లా కొంచెం వెనుకడిగేసి ఎనిమిది ఇళ్ళలు డిప్రెషన్ లాగా ఉండిపోయి అట్లనే ఉండిపోయిన
ఇక అదేలే ఈక మరి ఇందత్త మరి అది ఎంతైనా కూడా మన సొంత వాళ్ళు అయినప్పుడు
ఈ కోడింగ్ అయినా నేను చదువుకున్న దానికి ఇందుకే వస్తుంది కదా ఏం కదిలే అన్నట్టు ఈట వచ్చేసినాం
నీక అదే లేదో ఒకటి నువ్వైతే ఇక ఇప్పుడు ఖాళీ ఏం లేవుక
హమ్
నద కొ నిచ చదువు ఏదో న్యాయం చేయడానికి ఏదో ఒకటి ఎస్తానో కష్టపడి
ఇగ అంతా ఇక చెయాలిగ తప్పదు
అంతే కదా అమ్మ ఉంది. అమ్మని చూసుకోవాలి ఇగ.
ఉ
ఏం చెత్తావు మళ్ళీ
ఇగ అన్నయ్య కూడా చానా కష్టపడి చదివిస్తా ఉన్నాడ్
హ్మ్ ఊ
ఇప్పుడు అన్నయ్య కూడా మధ్యలో ఆపేసిండు. చదువు డిగ్రీ అయిపోయింది డిగ్రీ వరకు చదివిం అన్నయ్య బీటెక్ కి పోదం పోల అనుకున్నాడు కదా ఇగ అప్పుడు కొంచెం గొడవలు పళ్ళ బిటెక్ ఎళ్ళకుండా డిగ్రీ చేసిండు డిగ్రీ వేసి ఆపేసిన్ ఇంకా నన్న అయితే తీస్తవ్ ఉన్
ఇక మరి ఏం చెత్తడు ఆయనకు ఆ చాయిస్ లేదు. ఇక అందుకనే అట్లా ఇప్పుడు నీకున్నది కదా. ఎందుకు మా చెల్లెని కూడా అట్ల చేయాలన్నట్టు. వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు
అదే
హ్మ్
తనీగా వాళ్ళని మనిషిగా ఆ అక్క
అన్నయ్యా నువ్వా ఇద్దరు
ఉం అన్నయ్య నేను మమ్మీ అమ్మమ్మ త ఇగ అంతే అన్
అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటర్ రా మీదు
అవును
ఉమ్ అంటే డాడీ చనిపోయినా కా నుంచి అలా
మే డాడీ కనపక ముందునుండే
అమ్మమ్మ వాల్లింటి దగ
ఉం అవును వోలా సిక్స్త్ క్లాస్ నుండి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అందరు
ఎందుకు మారే ఇప్పుడు నానమ్మ
అకి నానమ్మ వాళ్ళు కనిపేలు
ఆహో
ఇక నానమ్మ వాళ్ళకి ఏం లేకుండా ఉండే ఇక తాత వాళ్ళకి కొంచెం ఉన్నాయిగ త తాత్ బిడ్డల్ బిడ్డలే అట్లా అనేసి ఆ ఏమేమే చూసుకో మేము దగ్గర ఉంటాం అక్కడ ఉండి యూస్ కునేది ఏమి ఉన్నది అని మేనరికమే మల్ల వీళ్ళది
అందుకనే డాడీ వచ్చిండు అన్నమాట
అ
ఏమల్ల ఏం చెప్తారు హుమ్ సరే లేరా
ఊమ్ సరే జాగ్రత్త
ఆ సరే
హూమ్ ఓకే ఒకే
హుమ్